ఏం జేతాండ్రు?
ఏం లేదు.
ఊహ్ ఆ, తిన్నంరా. తిన్నరా?
ఆల్రెడి తిన్నాయి
ఉమ్
ఖమ్మం ఎత్తాలొ
ఇయ్యలా బక్రీద్ పండగ గదా?
అదే ముస్లింసా రాలె, ఇంటి పక్కలా క్కన ఎవడైనా ఏవన్న సని ఉన్నోళ్ళా తమ్ము
ఊ
ఆయనచ్చీ మేక మెడ గాటచ్చిందయనే
ఆ అదే గీ మన గుడివాళ్ళు కూడా
అవలా
ఊ మాట్లాడేది రాదు.
ఏంద తాలిపులల్లే మసాల
ఏం లేదు ఆటు బొయి అటే అచ్చిర్రు.
ఆ
అటే అచ్చిళ్ళు. ఇక్ కొంచెం సల్లబడతాంది గదా? ఎండ తగ్గింది గదా?
ఆ
ఎండ తగ్గింది మాతోలు ఇంటి కాడ మన పండుతోని వీళ్ళతోని ఆడతాన్రు
ఓహ
పండుకున్నదా పాప
పండుకోలేక నేనే ఇట్లా పడుకుంటే దాని పొద్దున్న నాలుగున్నరకే లెసిన నాలుగల్ల
ఆ
నేనే ఇట్లా కళ్ళు మూయంగనే నిద్దర వచ్చింది కావచ్చి లేపితే లేసినా ఈ అంతలో నువ్ ఫోన్ చేసినవ్
ఊ ఇంకేం చేతాళ్లు
ఆ
ఏ వీళ్ళేం చెత్తాళ్లు
ఎవరక్క ఏం లేదు అక్క పడుకున్నది మావయ్య బయట కూర్చున్నడు
ఉ
కూడా ఈ నయము అంటాన అక్కేమన్నది
ఎవరు
బాబాయ్ హాస్టల్ తీసుకొచ్చులంట
ఆ నర్సిబాబాయి వచ్చిండట అది కుట్లు ఇప్పడానికి
అ ఫోన్ చేసినా బాబాయికి ఆ రోజు నేను అక్కడే ఉన్నా అనుకోకుండా ఫోన్ చేస్తే పలి తీసుకొచ్చినమన్నరు